హెలో, హాయ్ అండి.
బావున్నారా.
బాన్నామండి, మీరెలా ఉన్నారు.
మేము కూడా, బాన్నామ అండి.
ఏం జేస్తున్నారు. అ
హలో
హల్ ఏం లేదండి కాళికుర్ర్చున్న మీరు
ఆ నేను సినిమాలు చూస్తున్నానండి ఇట్లా జెమినీ మూవీస్ల అస్తయి గదా సినిమాలు
అవునా ఏ మూవీ జూస్తున్నారు ఇప్పుడు
అంటే ఇప్పుడు అచ్చేసి మన రుద్రవీన సినిమా చూస్తున్నానండి
అవునా కొత్త సినిమనా అండి అవునా పేరు కొత్తగా వింటున్నా అయితే
కొత్తగింటున్నారా అది పాతది చిరంజీవి సినిమా అది యు
హీరోయిన్ ఎవరండి అందులో
శోభనగారండి
ఓకే
ఆ అంటే మీకు తెలీదు కావచ్చేమో అది పాతది ఓల్డ్ సినిమా ఆ ఇం ఇంకొకదళనేమో ప్రియమైన నీకు సినిమా ఓస్తుంది
అవునా బాగుందా అండి మరి మూవీ
బాగుందండి అది ఇది అడవడేస్ వచ్చినప్పుడల్లా మార్చు కుంటూ చూస్తున్నా ఈ రోజంతా అవే సినిమాలే చూసుకుంటున్నా
అవునా ఇంకా టైం పాస్ అదే అయితది కదా ఇంట్లో ఉన్నప్పుడు
అవునండి ఈ రోజు అదే అయింది టైం పాస్ కి ఇగ మరి ఏం చేయాలి కొంచెం పనులు అంటే ఇయ్యాల శుక్రవారం కాబట్టి కొంచెం లేట్ అయింది లేట్ అయినాక ఏం చెయ్యాలా అర్థం కాక టీవీ పెడితే సినిమాలన్నీ ఇయ్యాల పాతయి ఓల్డ్ సినిమాలన్నీ కంటిన్యూగా వస్తుంటే అవే కంటిన్యూస్ సినిమాలు చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉన్నాను మీరు చూస్
అవునా అండి అవునండి నేను ఎక్కువ వెబ్ సిరీస్ చూస్తానం టు ఇవి చిన్న చిన్నయి వస్తున్నాయి చూడండి
అవును షార్ట్ ఫిలిమ్స్ లెక్క ఓస్
అవును యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చూస్తున్నా
అంటే ఎట్లాంటి కంటెండ్ ఉండాలే
ఆ కామెడీ అన్నా లేకపోతే ఎంటర్టైనింగ్ అన్నా హారర్ అన్నా కొంచెం లవ్ స్టోరీ అన్నా అలాంటివి చూస్తాను అండి మూవీస్ అంటే ఇప్పుడు కొంచెం బోర్ అయిపోయినాయి కదా త్రీ అవర్స్ చూడాలి కంటిన్యూగా ఒకటే కంటెంట్ ఉంటాంది టీన్గా అందుకే వెబ్ సిరీస్ అయితే ఆ వీక్లీ వన్స్ అన్నా అట్లా రిలీజ్ చేస్తున్నాడు టైమ్ కూడా మేనేజ్ అయితదని ఇంకా అవి చూస్తున్నాం కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా ఉంటున్నది
అవునా అన్ అంటే ఇప్పుడు అందాదా ఒక వెబ్ సిరీస్ ఏదైనా ఉందా అండి మీరు చూసింది చెప్పగలుగుతరా
నేను రీసెంట్ గా జస్ట్ మ్యారీడ్ అని ఉండే అండి యూట్యూబ్ లో వచ్చింది అది చూసినాను మళ్ళా తర్వాత అప్పట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అని వచ్చింది అది చూసినాను
ఆహా అంటే స్టోరీస్ ఏంటి
అవి ఏం లేదండి డైలీ లైఫ్ లో ఆ పెళ్లయిన తర్వాత ఎట్లుంటది సిట్చువేషన్ పెళ్లి ఒకవేళ అయితే మనకు సడన్ గా తెలియని వ్యక్తి తోటి ఎట్లా ఉంటది అని దాని గురించి చెప్పి నండి సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం లేదు అది లవ్ స్టోరీనే అందులో అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ అబ్బాయికి వేరే అబ్బాయి తోటి పెళ్లి అయిపోతది అన్నట్టు అట్ల వాంది లవ్ ఫెలియర్ స్టోరీ ఒకటి ఉండే అండి మల్లా విక్రమ్ ఆన్ డ్యూటీ అని ఒకటి జియో హాస్టార్ లో కొత్తగా వచ్చింది అది కూడా బాగుందండి థ్రిల్లర్ గా ఇంకొకటి ఆ డాటర్ ఆఫ్ సత్యనారాయణ కనబడుటలేదు అని అదొకటి వెబ్ సిరీస్ వచ్చింది అందులో కూడా చాల బాగుంది డైలీ లైఫ్ లో అమ్మాయిలు ఎట్లా మిస్ అవుతున్నారు ఆ కిడ్నాపింగ్ లేకపోతే ట్రాఫికింగ్ ఎట్ల జరుగుతుంది అని
అవునా ఇది వచ్చిందా అండి నేను రాలేదు అనుకుంటున్నా
జియో ఫైవ్ లో వచ్చిందండి
ఒకే జీ ఫైవ్ లో వచ్చిందా
అవునండి చూడండి అది కూడ బాగుంది
స్టోరీ అమ్మాయిల కిడ్నాపింగ్ ఆ అండి
అవునండి
అంటే వాళ్ళ ఫాదర్ కాపాడుకుంటాడా అమ్మాయిని అల
అవునండి అదే స్టోరీ
హు హు
మీకు ఎట్లా ఇష్టం అండి మూవీస్ స్టోరీస్
నాకు కూడా లవ్ స్టోరీసు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు ఇష్టం అండి ఇంగ హర్రార్ అంటే అంటే బాగా హరర్ సినిమాలయితే చూడను కొంచెం కొద్దిగా హారర్ అయితే చూడగలుగుతాను ఎక్కువ శాతం కామెడీ ఆ ఫ్యామిలీ టై లవ్ స్టోరీస్ అయితే బాగా చూస్తాను
ఒకే సీరియల్ చూస్తారా అండి మీరు
సీరియల్స్ అంటే తక్కువ ఎప్పుడు సినిమాలే నడుస్తా ఉంటాయ్ జామినీ మూవీస్ లా ఈటీవీ సినిమాలలా సినిమాలే నడుస్తాయి ఒకటి సీరియల్ అలవాటు ఉండేదండి నిండునూరు ఏళ్ల సావాసం ఒకటి
అవునా నేను కూడా అది చూసిన అండి ఆ అమ్మాయి ఆత్మయి
అవును ఆత్మ అయితది పిల్లలలను కాపాడు కుంటది అది బాగుంటది కదా అట్ల వాళ్ళ కుటుంబం కోసమే అక్కడే ఉండిపోతద ఆ ఒక్క సీరియల్ మాత్రం ఖచ్చితంగా చూస్త
అవును నాకు కూడా దానిది స్టోరీ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది చనిపోయినాక ఆత్మ ఉండి ఇగ అమ్మాయిలను కాపాడుకోవడం అమ్మ
అవును తన కుటుంబాం కాపాడుకోవడానికి ఒక మనిషిని కూడ వాళ్ళ చెల్లెనే వాళ్ళ భర్తకి ఇచేస్తుంది కదా పిల్లల కోసం అని అట్ల కొంచెం మంచిగా అనిపిచిందండి అమ్మ బాడే బాధ పిల్లలను చూసి సంతోషం అ చనిపోయినన్న బాధ ఏం లేదు గాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా తన స్నేహితురాల వల్ల అని ఆ తీసిన సీరియల్ బాగ నచ్
అందులో చిత్రగుప్తుడు క్యారె
అవును మంచిగా ఉంటాయి ఆ చిత్రగుప్తుడు కూడా ఆమెను ఒక చెల్లె లెక్క చూస్ వస్తాడు కదా సహోదరి అనుకుంటా మంచి సాయం చేస్తాడు అంటే దేవునికి పయన ఏమునికి ఇష్టం లే కాకపోయినా కూడా తెలియకుండా చేసి తన శిక్షలు అనుభవిస్తుంటాడు
అవును
అది బాగ నచ్చతది అలా రియల్ లైఫ్ లో ఉంటదో ఉండదో తెలిదు గాని ఒక కథ రూపంలో మాత్రం మనకు బాగ చూపిచారు
అవునండి చూడ్డానికి అది బాగా అనిపించింది
రియల్ లైఫ్ లాంటే అలా జరగకూడదు
అవును రియాలిటీలో అయితే
వెళ్ళకూడదు పిల్లలు ఉన్నద శక్తాళు ఉండాలి అట్లా
అవును అండి
సెలవరగా చూడాలి కానీ కథ రంగం మాత్రం మంచిగా చూపెడుతున్నారు సీరియల్ కానీ మళ్ళీ ఆమె మళ్ళా పుట్టడం మళ్ళా మెరాకిలండి వాళ్ళ ఇంటికి వాళ్ళ కోపలాగా పుట్టడం
అవునా అండి అది చూడలేదు నేను
పుట్టిందండి అయితే ఆమెకు మళ్ళా జన్మ అంటూ లేదని చెప్పారు కానీ వాళ్ళ చెల్లలకుడు అలా భర్తకు కలిపి పుట్టిన పాప చనిపోయి పడుతుంది అన్నమాట చనిపోయి పడితే వాళ్ళు బాధ పడత తండ మా చెల్ల స్పృహాల కాస్తే తట్టుకోలేద అని చెప్పి ఆమె వెంటనే ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది అమంతటమెే సో మళ్ళా ఆమె ఆ పాప రూపంలో మళ్ళా ఆమె ఉంది
అవునా అది అయిపోయిందా అండి సీరియల్ ఇంకా నడుస్తుందా
అందుకే చెప్తున్నా ఒకస అ చూస్తా చిన్న పాప ఆరు ఆమె పేరు కూడా ఆరుందతి పెడతారు వాళ్ళ నాన్నని నాన్న పిలవకుండా ఏవండి అని మంచి గౌరవంగా ఆమెకు అన్ని ముందే తెలుసు కదా ఇక్కడ ఏమున్న లాన ఇష్టం కదా అలాంలోనే ఉంటాయి అందరు అంటే ఆశ్చర్యంగా చూస్తండ్రి ఏంది ఈ పాప అమ్మలేక్కనే లాన్లో ఉంటానంటే నాన్నను అమ్మ ఎట్లా చూసుకుందో అట్లే చూసుకుంటది అని చెప్పి అదే రకంగా నడుస్తాంది సీరిల్లో అదే బాగుంటది సీరియలు
నేను కొంచెం ఎగ్జామ్స్ బిజీ వల్ల చూడడం మానేస్
అవ్నా
అవునండి
అంటే ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ అవుతున్నాయండి
ఇప్పుడు మాకు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయ్ అండి
అది ఒక్కటే చూస్తా సీరియల్ ఏమి చూడ మితాయన్ని సినిమాలు పాటలు
పాటలు ఇష్టమా అండి మీకు ఫేవరెట్ సింగర్ ఎవరు
ఇ ఫేవరెట్ సింగర్ అంటే అట్లా ఏం లేదు కానీ నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం
అవునా ఇప్పుడు రీసెంట్ గా రష్మిక ఇంకా విజయ్ దేవర కొండాది ఒక సాంగ్ వచ్చి విన్నార అండి
అవునండి అది బాగుందండి సాంగ్ అది ఫిలిమా ఓన్లీ షార్ట్ ఓన్లీ సాంగేనా అండి
అది మూవీ అండి వాళ్ళది ఇంకా రిలీజ్ కాలేదు
సేమ్ ఇప్పుడు వాళ్ళు కూడా పెళ్ళి అలానే చేసుకున్నారు కదా అందుకనే మరొక ష ఇప్పుడు అందరూ పెళ్లిి ముందు ఫ్రీ షూట్ అని పెట్టుకుంటారు కదా అట్లా ఏమైనా సాంగ్ చేశార అని ఒక డౌట్
లేదండి వాళ్ళ పెళ్ళైన తర్వాత అ ఇంకా మూవీది రిలీజ్ చేసాను అన్నట్టు అది మూవీనే వాళ్ళిద్దరు యాక్ట్ చేసింది అందులో
అయినా మూవీ రాల ఓన్లీ ఒక సాంగ్ బయటకి వచ్చి
అవునండి వాళ్ళ పెళ్లి తర్వాత రిలీజ్ చేద్దామని అట్లా చేసిండ్రు
బాగుంది సాంగ్ బాగుంది
నేను కూడా చూసిన ఇస్టాలో మొత్తం అదే ట్రెండ్ అవుతు
అవునండి అంటే వాళ్ళ వాళ్ళ వస్త్రధారణ కూడా వెరైటీగా ఉంది బాగుంది అంటే ఎప్పటిదో అది మనం చూడలేదు అవును అది మనం ఎవరి దగ్గర చూడలేదు వాళ్ళు ఎలా దొరకబట్టారో గానీ పాతకాలంది బాగా నచ్చింది
పెళ్ళివి కూడా చాలా బాగా అనిపించినాయండి నాకు ట్రెడిషనల్ గా సిం
హ్మ్ అవునండి అబ్బాయి కూడా మంచిగా తయారయిం అమ్మాయి కూడా అంత పాతల కాలంలో వడ్డానం పెట్టుకొని గొలుసులు పెట్టుకొని చేస్తుకున్నారు కదా అబ్బాయిలు సేమ్ రాజుల కాలంలో ఎట్లా చేసు
అవును శివుడు పార్వత్ ఏట్లా చేసుకుంటారో అట్లా దేవతలు చేసుకుంటున్నట్టు వాళ్ళు చూపించినర్ట్లా
సా నేను కూడా వాళ్ళ పెళ్లియి కొన్ని వీడియోస్ చూసా కొన్ని మనకి పెడుతున్నారు కదా ఇస్టాలా యూట్యూబ్లా అంటే వాళ్ళు ఇంకొక్కటి ఏందంటే ఎవరు పెళ్ళికి రావద్దని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులతోనే చేసుకున్నారు కదా
అవును కానీ మల్లా తర్వాత అందరినీ ఫాన్స్ ని అందరినీ పిలిచిండ్రు కద్
ఆ మల్లా తెల్లారు రిసెప్షన్ కి పిలుసుకొని మళ్ళ దాన్ని అరేంజ్ చేసా కానీ అట్లా పెళ్లి చేస్ మంచి ఉందని ఇట్లా పెళ్ళి కి అందరు వస్తే వాళ్ళు కూడా పెళ్లి చేసుకోరు అంత ఏదో అయిందా అంటే అయినట్టు చేసుకో టార్ కానీ ఇప్పుడు ఒక సాంప్రదాయకంగా చేసుకున్నారు కదా
అవును మళ్ళీ ఫ్యాన్స్ ని కూడా చాలా తక్కువ పిలుస్ స్తారు సెలబ్రిటీస్ వీళ్ళు ఫ్యాన్స్ ని కూడా పిలిచిడ్రు అందరి
అవునండి వీళ్ళు మంచి మం వాళ్ళ పెళ్ళి కానుకగా మంచి పనులే చేసారు ఏదో స్టూడెంట్స్ కి కూడా ఆ స్కాలర్షిప్ లాంటిది ఇస్తామని చెప్పి వాళ్ళ సంతూర్ లో చెప్పారంట
అవునండి నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకి మళ్ళీ విళ్ళు ఆ పెళ్ళేప్పుడు స్వీట్స్ ఇంకా భోజనాలు కూడా అందరికి పెట్టింరండి
అవునండి వాళ్ళు అలానే చేసుకున్నారు అంటే చాలా మంది సెలబ్రిటీస్ అలా చేసుకోరు కానీ వీళ్ళొక డిఫరెంట్ స్టైల్లా గా మంచిగా అందరికి నలుగురికి ఉపయోగపడేట్టే పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాం ఇగ
ఓకే
ఓకే అండి మీరింతసేపు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు బాయ్